హలో భాబీ?
బాగున్నామండి మీరు బావున్నరండి?
ఆ బావున్నామండి.
భోజనం చేసారా అండి ఏం లేదండి ఇప్పుడే తిన్నాం మీరు?
మేము కూడా ఇప్పుడే తినేసాము. ఇంకా సామాన్లు ఉంటే కడిగేసామండి.
అవునా అండి ఏం కూర చేసుకున్నారు?
మేము ఈరోజు బెండకాయ ఫ్రై చేసుకున్నామండి.
ఓ మంచిది మేము పన్నీరు తిన్నామండి. పన్నీరు పన్నీర్ జొన్న రొట్టా
ఆ జొన్నరట్టే చాలా మంచిదండి హెల్త్
చిది అవునండి ఆరోగ్యానికి మంచి చేయడం కూడా సులువే
చేయడం నాకు రాదండి జొన్నరొట్టా అసలు మా అమ్మ ఎప్పుడూ తిడుతుంటుంది అన్ అంటే అదీ ఏదో పిండి కలిపే విధానంలో మంచిగా ఉండల్లంట కదా.
ఏం లేదండి జొన్న పిండి ఉంటుందా అది మనం ఆడిచ్చు కోనన్నా రావచ్చు, లేకుంటే మీరు కొనుక్కున్నదైనా పర్లేదండి. వేడినీళ్లు బాగా కాగించాలి కొద్దిగా అందులో కొద్ది ఉప్పు తగినంత మనకి రుచికి తగినంత ఏసుకొని నీళ్లు బాగా మసిలాకా ఆ నీళ్లు తెచ్చీ ఈ జొన్న పిండిలో కలిపి బాగా ఇలా గెంటేతోన్ గానీ మీరు ఒకవేళ వేడినీల్ల తోనే ఇలా చేయగలరంటే చేత్తోనే పిండి తడుపుకోవచ్చు లేదంటే ఏదన్నా మనం ఇలా కా కూర చేసేటప్పుడూ చక్కదీ గెంటెలాగా వాడ్తంగా అలాంటి దాంతోనన్నా పిండి తిప్పుకోచ్చండి బాగా పిండి గల్పుకోని ఇంకా మెత్తగా వొత్తు కో కొద్సేపు ఒక ఐదు నిమ్షాలు ఉంచి ఒత్తుకుంటే బాగొస్తయ్
అవునా నేనొక్సారి ట్రై నేన్ ఒక్సారి ట్రై చేశానండి అదేదో హాట్ వాట్రూ సరిగ్గా కానీవ్వలేదు అందుకే ఆ పిండి అసలు ఇలాగ తట్టేస్తుంటే అవి ఇరిగిపోతానే ఉన్నయ్
మనమూ పిండీ తడుపుకున్నంకా మనం చూస్కోల్ల అది ఇరిగేలాగుందన్ కు కొద్దిగం నీళ్లు కొద్దిగా ఇంకో పడేలాగా ఒకవేళ ఎక్కువ అయింది అనుకో కొన్ని నీళ్ళు ఎక్వ ఆయయికో పిండీ కొద్దిగా అడ్జస్ట్ జెస్కొని అలా దడుప్కుంటే బాగానే ఉంటదండి అప్ మనమూ చేసే విధానము అన్ని ఏదన్నా మనం పిండి తడిపే దాన్ని బట్టి మన రొట్టెలు బాగొస్తాయ లేదా అన్నదీ ఉంటది ఏదన్న
అవునండి, మీకూ వంటలు వేరే వంటలు గూడ బాగా వోచ్చా అండి
అవునండి అన్నీ వోచ్చు ఒక్కా నాన్ వెజ్ ఒక్కటీ ఒండలేనండి నేన్ సరిగ్గా అంటే నేన్ తిన్లేను గాబట్టి అంటె ఒండుతాను ఎగ్ వరకు ఒండుతానండి. ఈ చికెన్ గానీ మటన్ గానీ అంటే ఒండుతా గానీ రుచి చూడన్ గదండి కారం ఉప్ ఉప్పుసరిపోయిందొ లేదో తెలీదు అందుకనీ నాన్ వెజ్ ఒకట్ రాదు మీరు నాన్ వెజ్ ఒండుతారా అండి
నాకు ఏ వంట రాదండీ అసలు అంతా వంటల్ సరిగ్గా చేయిడం రాదు గాని ఏదో కొంచెం కొంచెం చేయగల్నూ అంత టేస్టీగా రాదు నేన్ చేస్తే ఎందుకో
అలా అన్కోకూడ్దు చేస్తా ఉంటే అదే వస్తుంది
ఆ ఆ మీరు చెప్తుంటే ఆ నాన్ వెజ్ తిననూ అంటే రుచి చూడదనుకుండదాని మా అమ్మ వా చెప్పేది గుర్తొస్సుంది మా అమ్మ మాట్లు గుర్తోస్సున్నాయండి.
అవునా మీ అమ్మ గూడా తినదా అండీ
ఆ మా అమ్మ గూడా నాన్ వెజ్ తినదండీ అంటే ఎప్పుడూ తిడ్తుంటుంది మీరే జెయ్యాచ్చు గదా నెన్ దాన్ని టేస్ట్ చేసేకుండదూ ఎలా ఉంటుంది టేస్ట్ అనీ నాకెలా అర్థం అవుతుంది మీరే చెయొచ్చు కదా అంటా ఉంటరు ఎప్పుడూ
అంతే గదండి ఆమె అనేది గూడా విష్యం ఆమె అనేది గూడా పాయింటే గదండి ఇప్పుడు ఆమె రుచి జుడదు గాబట్టి ఆమెకి కారం జర్ పెందో ఉప్పు సర్పెందో తెలియద్ మీరు జుషార్ అన్కోండి మీక్ మీక్ నచ్చినట్డు మీరు జేస్కొని తినొచ్చు
అవునండి కానీ మేము ఎప్పుడూ వంట దెగ్గరికెళ్లం మా అమ్మ తిడ్ తనే ఉంటుంది మీరు ఎప్పుడు నేర్చుకుంటారు వంన్ టలు అనిల్
నేర్చుకోడం ఈజీయ్ అండి వంటలు పెద్ద పనేం గాదు అది ఇష్టం ఇష్టం ఆ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండి, కొద్దిగా టైం బెట్టి నేర్చుకున్నాం అన్ కోండి ఏం ఉండదు మనకు నచ్చింది మనం ఒండుకొని తినడాంట్లో మనక్ ఇ ఏం బరువైతద్ చెప్పండి
నేనూ బైట పని తోట్లొ పనీ అలాగ ఏ పని అయినా చేయ్గల్ను గాని నాక్ వంట అంటే అస్సల్ ఇష్టం ఉండదండి వంట జేయ్డం ఎందుకో నచ్చదు నాకు అస్సలు
వంట చాలా సులువేందండి మనకు నచ్చింది మనం చేసుకొని తినడంలో ఉన్నంత సంతృప్తి మనకి ఎక్కడా దొరకదు ఇప్పుడు మీరు ఎక్కడన్నా పెద్ద రెస్టారెంట్ కి వెళ్ళారనుకోండి మీరు అక్కడ తిన్న తర్వాత మీకని పిద అంత ఖర్చు పెట్టి తిన్నంక అదేదో ఇంట్లో వండు పునింటే ఇంకా బా తినేవాళ్ళు అనిపించిద్దా లేదా
అ అనిపిస్తుందండి కానీ ఇంట్లో కూడా ఎప్పుడు మనం ఇంట్లో చేసుకున్న టు టేస్ట్ ఉంటది ఆ రెస్టారెంట్ లో వాళ్ళ టేస్ట్ ఉంటది కదండి
సరే సరే ఉందిది రెస్టారెంట్లో ఒక్కొక్క ఎప్పుడన్నా ఒకసారి బయట పోయి తింటే బాగుంటుంది మీ మీరు వంట నచ్చదు అంటే ఎవరు చేసుకుంటారు చెప్పండి మన పని మనం చేసుకోకుంటే
అదీ కరెక్టే అండి అందుకే మా అమ్మ ఎప్పుడూ తిడుతుంటారు అంటే నీకూ మరీ ఒక పని మనిషిని పెట్టుకో వంట చేయడానికి వంటేవరు చేస్తారు నీకు
చిక్కనయినా అన్ని మన మన టయానికి సన్ సరిపోయేలాగా పని మనుషులు రారు కదండి ఇప్పుడు యా మీకు డబ్బా కట్టుకొని వెళ్ళాలి మీరు ఆఫీస్ కి పొద్దున్ తినాలి ఆమె ఎప్పుడో పదకొండు పది గంట్ల అలా వచ్చింది టైం కి మీరు ఆఫీస్ లో ఎక్కడో ఉంటారు మీరు అప్పటికల్లా పొద్దున భోజనం చేయ్యాలా మళ్ళీ మధ్యాహ్నానికి బాక్స్ కట్టుకొని ఎళ్ళాలా ఆమె ఎప్పుడు వస్తుంది ఆమె ఎప్పుడు చేసింది మీరు ఎప్పుడు కట్టకపోతారు ఒసారి ఆలోచించుకోండి ఎంత పని మనిషిని పెట్టుకున్నా
ఆ ఆ అవునండి అయినా అదే ముందిలేండి అసలు వంట మనం అనుకుంటాము వంట చేయడాని కి ఎవరైనా మనుషులు పెట్టుకుంటే నవ్వుతారు హు మీకోసం మీర్ చేసుకోలేరా వంట అని
పక్కనోళు నవ్వుతారన్నది పక్కన పెట్టండి మనకీ డి అన్ని కన్వీనియెంట్ గా ఉంటే సరే మీకు అన్ని కన్వీనియంట్ గా ఉండి ఒక పని మషని పెట్టుకున్నారు ఓన్లీ వండ వంట చేయడానికి అనుకున్నా అది మీకు సరిపోల్ గ అప్ మీరు ఆమె చేసేది మీకు నచ్చాలా ఆమె ఆ టయానికి రావాలంటే మీరు ఆమెకి దానికి తగినంత శాలరీయో లేకుంటే అవి మీ ఇంట్లో ఉండడం ఏదో ఇంకుండే ఉంటానే ఉంటాయి ఒక దాని మీద ఒకటి
అవునండి
ఆమెకి ఓ ఇల్లున్టుందా ఆమె ఇళ్లాలంటదా తాను ఉంటాయ్ పండగలు ఉంద అనుకో ఆ పండకి రాదు పండుగ అంటే మంచి మంచిగా తినాల అనుకుంటాం అందరు కోరుకుంటారా లేదా పండుగ రోజు మంచిగా తినాలని ఆమె పండుగ రోజు ఎందుకు వచ్చిది ఆమె రాదు అప్పుడు మీరందరూ డిస పోయింట్ అయినటె గా
అంతే అంతే అండి మనం అంటే మనం పండుగ రోజు మనం మన చేతులారా చేసుకోని మామూల్ డేస్లా అంటే ఇంకా మన డైలీ రొటీనే కదండి ఆఫీస్కిల్డం రావడం తినడం పడుకోవడం మీరేమంటది పండుగ రోజయినా కొంచెం స్పెషల్ చేసుకోవాలి కాబట్టి
మ్మ్ మంచిగా మన చేతులరా పాయసం గానీ అరిచెరు భూరెలు కూడాలు కరిజికయలు అలా ఏమన్నా చేస్తున్నాం అనుకోండి అందరు ఇంటిల పాది కుర్చొని బాగా తినొచ్చు ఇంకా పజ్జీలు గాని పొద్దు పొద్దున మంచిగా వేడి వేడిగా వేసుకని వర్షంపడేటప్పుడు గాని ఇప్పుడు వర్షాకాలం కదా పకోడీలు గాని అలా బజ్జీలు వేసుకొని తింటా ఉంటే బాగుంటుంది.
అవునండి
ఇంకా అప్పుడప్పుడు ఆ ఏమంటారు? ఇప్పుడు కొత్త కొత్తగా పిజ్జాలు బర్గర్లు అవేవో మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇంట్లో చేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుంది అది
మీకు అవన్నీ చేయడం వచ్చా అండి
ఆది ఏమన్నా చేసుకోవచ్చండి ఇంట్లో మనము మనకి ఏది ఏ ఏది ఎంత? ఇగ తగినట్టు యాడ్ చేసుకోవడం వస్తే ఏదన్నా ఇంట్లో చేసుకోవచ్చు మనకు ఓవేనో ఈ మధ్య ఇప్పుడు కొత్త ఎయిర్ ఫ్రయర్ అని ఒకటి వచ్చిందండి ఇప్పుడు మనము ఆ మనం నార్మల్గా అనుకోండి ఇప్పుడు పకోడీలు మనము నూనెలో వేయిస్తే ఈ మధ్య క్యాలరీస్ అని అదని ఇదని లావ అయిపోతున్నాం అని అవి తినం ఇవి తినమంట ఆన్నారు కదండి ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టామంట కోండి మూన అవసరమే లేదు ఏదో ఒక నాలుగు చుక్కలలా ఆ ట్రే కి రాసి దాని లోపలే ఏద్ధం అనుకోండి అవే బాగా ఫ్రై అయిపోతాయి ఎయిర్ ఎయిరు ఫ్రై అయితాయి కానీ అది హెల్త్ కూడా మంచిదే అదే దాని వల్ల మనకి ఏమి కొలెస్ట్రాల్ అలాంటివి ఏంటివి రావు ఇంకా ఇప్పుడు దాంట్లోనే మనము సోయాబీన్స్ బాగా ఇలా ఆ ఎయిర్ ఫ్రై చేసి దాని మీద కారం ఉప్పు చల్లి స్నా సాయంత్రం పూట స్నాక్స్ లాగా తినొచ్చు అలా కాదనుకోండి క్యారెట్స్ గాని ఈ మధ్య ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అని అందరూ బాగా తింటా ఉంటారు కదండి అవి మనము ఎర్ ఫయర్ లో చేసుకుంటే బయట క్రంచి క్రంచిగా లోపల మేత్
అవునండి అవునండి మీరు చెప్పేది చూస్తుంటే మీరు చాలా వంటలు బాగా చేస్త వస్తారు అనిలాగా ఉందండి నాకు అసలు ఒకసారియినా మీ చేతి వంట తినాలి
ఓ బేషుగ్గా అండి రండి, చేసి పెడతాను బాగా తిందరుగాని. ఇంకా అండి ఇంకా ఇప్పుడు ఒకవేళ ఎండాకాలంలో అనుకోండి మంచిగా ఏదన్నా ఐస్ క్రీము లేకుంటే జ్యూస్ లో మనం అంతకు మనం చేస్ కుంటే బాగా రుచిగా చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు బయట చె అక్కర ఏంటివంటి ఆ అడిషనల్ కలర్స్ అవన్నీ యాడ్ చేస్తారు హెల్త్ కరాబ్ అవుద్ది అదే మనం ఇంట్లో చేసుకున్నాం అండుకోండి పండ్లు మన మీద ఇచ్చి దాన్ని మంచి కడుక్కొని అందులో ఒకవేళ షుగర్ కి ఆల్టర్నేటివ్ గా మనము సిరప్ హనీ గానీ లేకపోతే ఆ ఇప్పుడు డేట్స్ ఉంటాయి కదండి అవి వాడొచ్చు తాటి పెల్లం ఉంటది చూడండి అది వాడొచ్చు
అవునండి ప్చ్ మీరు చెప్పేది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అంటే ప్చ్ బయట ఇప్పుడు ఆ ప్యాక్డ్ కూల్ డ్రింక్స్ ఉంటాయి కదండి కూల్ డ్రింక్స్ ఉంట్ ఉంటాయి ఐస్ క్రీమ్స్ ఉంటాయి అవి ఎప్పుడెప్పుడు చేసి అవునండి అవి ఎప్పుడో చేసి ఎప్పుడో నుంచి ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేస్తుంటారు అవి ఎలా ఉంటాయి ఎలా చేసింటారు మంచి నీళ్ళతో చేసిం తర మంచి ఐటెమ్సే అంటే వెజిటబుల్ ఇవి ఫ్రూట్స్ కానీ ఇవన్నీ మంచిగానే యూస్ చేసింటార అనే తెలీదు మనకి అదే మనం ఇంట్లో చేసుకుంటే అన్ని మన కళ్ళ ముందరే మంచి మంచి వేసుకొని ఆరోగ్యంగా తిన చ్చండి
అవునండి బేషుగ్గా మనకు నచ్చింది నచ్చినట్టు చేస్కొని ఇప్పుడు ఇంట్లో ఒకరికొకటి ఇష్టం అనుకోండి వాళ్ళకి తగినట్టు ఒకసారి చేస్ ఇంకొకరికి నచ్చినట్టు ఇంకొకసారి అలా చేసుకుంటే అన్ని బాగుంటాయండి
చాలా బాగుంటుంది ఆ సరే అండి
సరే అండి ఉంటానండి మరి బాయ్ అండి
హలో
ఇలా కట్ చేయండి